ఆ చెప్
ఆ ఇందాక అడుగుదాం అనుకున్నాను ఇది మా ఈస్టర్ పండుగ ఉంది కదా అండి
అవునండి ఉంది
ఉపవాసం ఉంటారంట కదా
అవునండి ఫార్టీ డేస్ ఉంటాము
అంటే ఎట్లా కౌంట్ అండి నాకు అర్థంగా నేను కూడా ఉందాం అనుకున్నా ఈసారి ఫార్టీ డేస్ అంటున్నారు కాగానీ ఎక్కువ డేస్ అవుతు కదా
అంటే మాకు బస్మ బుధవారం అని ఉంటదండి
ఆహా
అయితే ఆ రోజు నుంచి కౌంట్ గుడ్ ఫ్రైడే వరకు ఉంటది అయితే కొంతమంది సండేస్ స్కిప్ చేస్తారు అంటే సండేస్ ఉండరు అనమాట ఉపవాసం ఉండరు
ఓకే అంటే ఎట్లా అండి ఏం తినకుండా ఉంటారా మీరు లేకపోతే ఎట్లా
త్రీ వరకు ఉంటాం అండి ఏం తినకుండా త్రీ తర్వాత ప్రేయర్ చేసుకొని ఉంటాం వాటర్ కూడాదగమండడి ఇక మరి ఇబ్బంది అయితే చెప్పలేం గాని
ఆ అదే ఆ రోజు ఆ గుడ్ ఫ్రైడే అంటే గుడ్ ఫ్రైడే అంటారు అందరు ఆ రోజు అసలు హ్యాపీగా ఉంటారా లేకపోతే బాధపడతారా అది అర్థం కాదండి కొంతమంది ఏమో చాలా స సంతోషంగా ఉంటారు బాధ తోటి ఉంటారు
గుడ్ ఫ్రైడే అంటే దేవుడు ఇప్పుడు మేము చేసిన తప్పులకు పాపాలకు ప్రాచితంగా చనిపోయిందండి
ఆ
ఆ చాలా మంది దేవుడు చనిపోయిండు అవునండి చాలా మంది తెలవణ వాళ్ళలు దేవుడు చనిపోయిండు దేవుడు చనిపోయిడు అని బాధపడతారు కానీ మా కోసం చనిపోయిండు మళ్ళీ తిరిగి లేస్తాడుని విషయం మర్చిపోతారుండి అట్లా బాధపడతారు
అదే ఇప్పుడు ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా ఎక్కడిక వెళ్ళినా లాస్ట్ ఇయర్ ఏమైందంటే నేను చికెన్షాప్ కి ఎల్నా అే మేడ గుడ్ ఫ్రైడే వస్త ఖ ఎంేంది ఫెస్టివల్ ఫెస్టివల్ అంటే అది ఫెస్టివల్ కాదు కదా దేవుడు ఆ ఇట్లా చనిపోయింది కదా ఇది
పోయిందండి బాధాకరం ఆ బాధాకర అని అనుకుంటాం గాని దేవుడు పాపాల కోసం అని చనిపోయాను తెలియదు అట్లా వివరంగా తెలియదు వాళ్ళు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే పండుగ పండుగ పండగ అనుకు ఈస్టర్ కదండి
కానీ దాని తర్వాత వచ్చేది ఈస్టర్ పండుగ
దేవుడు తిరిగి రేస్తాడు మూడో రోజు ఏ దేవుడు కూడా లేవలేదన్న అట్లా దేవుళ్ళ వేస్తారని అట్లా మేము ఈస్టర్ జరుపుకుంటాం
ఆహా కానీ చాలా ఎండలు ఉన్నాయి ఎట్లుంటుందండి అసలు మీరు వా
మేము ఉండేది ఏమి వుండదు అండి దేవుడు అంస్తాడు
అసలు ఎప్పుడు ఏం తినకుండా ఎప్పుడైనా ఉన్నండి మీరు
ఆ ఉన్నామ అండి ఉన్నాం ఒక త్రీ ఒక త్రీ ఇయర్స్ ఉందండి అట్లా ఏం తినకు కుండా ఇక దేవుళ్ళ అవునండి నలభై ఐదు రోజులు అట్లనే ఉన్నా అే దేవుడు లో ఉండాలి తినొద్దు అనుకుంటే ఆటోమేటిక్ గా ఉ ఉంటం అండి అంటే పొరపాట్లు కూడా ఏది నోట్లకు పోదండి
చాలా మెచ్చుకోవచ్చ అండి మిమ్మల్ని అయి తాయ్
అది మాదేమిండదండి దేవుడు ఇచ్చింది కృప
ఏదైనా మొక్కుకొని ఉంటారా లేకపోతే ఆ ఉండాలి అన్నట్టు ఉంటారా ఒటిగా
ఆయనకు తెలుసు కదండి మాక ఏం కావాలో ఆయన కు తెలుసు కాబట్టి ఆయననే ఉంచుతాడు ఇస్తాడు అన్ని ఇస్తాడు
అంటే ఇట్లా మొక్కుబళ్ళ అట్ల ఏమి ఉండదండి
ముక్కు మాకు అట్ల ఉండదండి కొబ్బరికాయ కొట్టుడు ముక్కు బొడ్లు అట్లమి ఉండదు దేవుడు ఇది ఇ అయ్యా అనుకుంటాము ఇస్తాడు ఆయన అంతే
ప్రార్థన చేసుకుంటారు ఎప్పుడిగా
అంతే ప్రార్ధన చేసాం బైబిల్ చదు బైబిల్ కూడా చదువుతాం అండి తొందర తొందరగా మార్నింగ్ పని చేసుకొని స్నానం చేసుకొని ఇంకా పనులన్నీ ముగించుకొని బైబుల్ చదివి
ఆహా కొంత మంది నలభై రోజులు కూడా చచ్చికిపోతారు కదా మ మీరుళ్
ఆ వెళ్తాం అండి వెళ్తాం వెళ్తాం చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వస్తాం ఆ ఒక్కోసారి కుదురుతుంది కుదరదు వర్క్ కు ఉంటే వెళ్ళాను లేకపోతే తప్పకుండా ఫార్టీ డేస్ మా మమ్మీ వెళ్తుదండి తప్పకుండా వెళ్తుది
ఆహా మీర ఏం వర్క్ చేస్తారండి
నేను ప్రస్తుతానిక అైతే ఇంట్లోనే ఉన్నా ప్రైవేట్ లో చేసేదండి టీచర్ జాబ ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటునండి అట్లా మమమ్మీ అయితే రోజు వెళ్తుంది ఫార్టీ డేస్ వెళ్తుది ఆ ఒక్కొక్కరు చర్చి లో ఉన్న వాళ్ళందరు ప్రేయర్ చేస్తారు ఒక్కొక్క రోజు ఒకరు వాక్యం చెప్తారు స్నాక్స్ కూడా తీస్తారు అనమాట అండి త్రీ తర్వాత తినడానికి ఏవస్తుమతను బట్టి వాళ్ళు తెస్తారు ఆ ఎవరి స్థోమత బట్టి వాళ్ళు తెస్తారు అట్లా
అంటే ఇప్పుడు కాదండి ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉంటాం మధ్యలో ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా అంటే జ్వరం వచ్చినా ఏదైనా సర్దుయినా
ఆ అట్లా ఏముండదండి దేవుడు ఉంచుాడు మనస్సాక్షిగా అద ఉంటు ఉంటాం అంతే ఇంకా
ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు ఇంటి బయట ఉంటారు కదండి అంటే
ఆ అట్లా మాకు అట్లా మాకు ఉండదండి అలాంటిది ఏమి ఉండదు తప్పు ఆ అన్ని ఉండొచ్చు మేము గుడికి వెళ్ళొచ్చు మాకు అలాంటి పట్టింపులు ఏము ఉండవండి
చేయొచ్చు బైబిల్
ఆ బైబిల్ పట్టుకోవచ్చు ప్రార్థన చేయొచ్చు చర్చ్ గుడ వెళ్ళొచ్చండి మాకు అలాంటి పట్టింపులు ఏమి ఉండవు అలాంటిది ఏమి ఉండదు ఆ కొంతమంది మీరు పండగలప్పుడు కొత్త చీర కట్టుకోరు కదా దూరం ఉన్నప్పుడు మాకు అట్లే ఏమి ఉండదు మేమన్న ఆ మాకు అలా మాకు మాకు అట్లా ఏమి ఉండదండి మేము అన్నిట్లో పోయి పాల్గొనవచ్చండి అట్లేమి ఉండది మాపక్క
అయితే నేను అదే మేము ఎప్పుడు శుక్రవారం శుక్రవారం అట్లు ఉంటాము
ఆహా
ఆ లక్ష్మీ తల్లి ఆ శుక్రవారం అట్లా ఉండేది అయితే మంచిగు ఉంటే ఏదైనా అనుకుంటే చేస్తాడు దేవుడు అద అని చెప్తే సరేలే లే అడుగుదాము ఇప్పుడు అనుకుంటే అందర ఏమో గుడ్ ఫ్రైడే పండగ అంటారు కానీ గుడ్ ఫ్రైడే కాదు
ఈస్టర్ ఆ రోజు చని గుడ్ ఫ్రైడే అంటే చనిపోయిన రోజు ఈస్ట అంటే తిరిగి లేయిచిన రోజు
ఆహా అంటే గుడ్ ఫ్రైడే ఆ రోజు ఫాస్టింగ్ అన్ని అయిపోవ
ఆ రోజు ఆ రోజు మూడింటికి వరకు అట్లేం ఉండదండి గుడ్ ఫ్రైడే రోజు మూడింటి టి ముగిస్తదంతా ఫాస్ట్ంగ్
ఆ
ఎకుంత మంత అది ఆ దేవుడు ఇంక లేవలే కదా సమాధి చేసి ఉండు కదా అని సాటర్డే కూడా ఉంటారు అసలు ఇంకాకైతే ఫ్రైడేనే క్లోజ్ చేయ్యాలండి
ఉహు మరి నాన్ వెజ్ అవి తింటారా అండి
ఆ కొంతమంది అయితే తినొద్దు అనుకుంటరండి కొంతమంది అయితే తినొద్దు అనుకుంట అనుకుంటారు కానీ తినొచ్చు అట్లే ఏం లేదు నాన్ వెజ్ తిన వచ్చా పూలు వ వన్నీ ఏది ఉండదండి మా దాంట్ల
హ అంటే ఏదైనా అక్సెప్ట్ చేస్తుంది
దేవుడు ఏదైనా యాక్సెప్ట్ మనసు మంచిగా ఉంటే చాల అండి మనసు దేవునికి ఇస్తే చాలు మనం ఎట్లా ఉన్నా ఏమనడు
ఉహు అయితే అందరు ఉంటారండి మీ ఇంట్లో
ఆ ఉంటారండి ఫంక్షన్ కి వెళ్లాల్సి వస్తుంది పూల్లు పెట్టు కట్టుకోవాలి నగలు వేసుకోవాలి పట్టు చీరలు కట్టుకోవాలి అన్ని చేయాల్సి వస్తది కదా మరి ఎలాంటప్పుడు కష్టం కష్టం కదండి అట్లా
ఆహా అందరూ ఉంటారా అండి మీ ఇంట్లో
ఆ ఉంటారు మా హస్బెండ్ ఒక గుడ్ ఫ్రైడే రోజే ఉంటాడండి నేను ఉంటాను మా పాపనేమో ఫ్రైడే ఫ్రైడేస్ ఉంటది అట్లా మా మమ్మీ ఉంటది మా ఇద్దరు చెల్లెలు ఉంటారు అట్లాండి హలో చెప్పండి
మీతో మాట్లాడుతుంటే చాలా విషయాలు తెలుస్తయి తున్నాయి అంటున్నాను
అవునండి ఆ అయితే నాతో పాటు మా మమ్మి ఉంటది మా ఇద్దరు చెల్లెలు కూడా ఉంటారండి
ఆహా అంటే మీ ఫ ఫ్యామిలీ మొత్తం అంటే మీకు కుటుంబ సభ్యులంద అందరూ కలిసి ఉంటా కానీ మెచ్చుకోవచ్చండి అంత ఓపికగా ఉండడం అంటే
ఇంగ మన కొకటి కావాలంటే మనం ఉండాలి కదండి
అంటే చూస్తుంటే ఆకలి ఎస్తనే ఉంటది అండి ఏదో ఒక శుక్రవారం ఉండడం అంటే వేరు
అనిపిస్తది అనిపిస్తది గాని అట్లా నిగ్రహించుకోవాలి తప్పదు కద నిగ్రహించుకోవాలి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదండి తప్పదు
అవునండి ఓకే అండి సరే అండి మీ సమయం నాకిచ్చి ఆ చేస్తున్నాండి ప పప్పు చేస్తున్నాను ఈ రోజు
అంతేనా పిల్లలు ఎల్లిరా స్కూల్ ఉల్కి
ఆ ఎల్లిరండి యెల్లిదు
అవునా ఓకే మీరు ఎళ్తారా ఎట్లా
అంటే నాకు ఒక చిన్న పిల్లలున్నరు నేను ఇంట్లోనే ఉంటాను
కట్లండి ఓ ఓకే ఓకేలేండి సరే అండి మార్నింగ్ టిఫిన్ అయిందా బాబుకి తినిపిచ్చిరా
ఆ ఆ చే చేసాం చేసాం సరే అండి ఓకే ఉంటాండి బాయ్